ఎండేస్తున్నారు
ఏయిం లే ఎదురు
ఆహా
ఒకజొన్న దగ్గకి వచ్చి కోతులు ఏమన్నా వోస్తున్నాయా అని చెక్ చేస్తున్నా
వొచ్చినమ్
హూ మీరేం చేస్తున్నారా
ఏం లేదక్క ఇప్పుడే మా మా చేన్ దగ్గరీ నుంచి వోచ్చిన నేనే
అవునా ఏం ఎం ఎసినర్ర మీరు పంటలు
వరే ఏసినం అక్క కాని మంచిగా లేదు ఈసారి
ఎందుకని
యాసంగి మంచిగా లేదు మ దగ్గర
అవునా అంటే అందరియా లేక మనదే అని
అందరియి
అంటే ఊకే ఒకే రకం వ్యవసాయం వేస్తే కూడా అలానే అయితయి కావచ్చు. కట్
పురుగు వోచ్చింది డుసదాం మందు కోట్టి టిన గనీ ఏమంట్రు ఏర్ల కాన్సి పురుగు తిన్ ఎప్పుడత్తన్నవ్
ఎందుకు అళ్లన్నా
ఎమ్మో యాసంగి అనవసరంగా ఏసినాం అనుకుంటానం అందరం
కానీ ఏయ్యకుండా ఉంచుతేనో అదో బాధ అనిపిస్తది
హ్ ఏయలేదనీ బాధ
మా అమ్మ అందరి వండుతుంది. మనం ఎయాక పోతే ఎలా అని అట్లా అదో బాధ అనిపిస్తుంది. ఏసినంక పోతే ఇంకా బాధ ఉంటది.
తోటలు కూడా ఈసారి బాలేవు రేట్ ఉంది
ఓయి ఇసారీ మేం తోట ఏయాలే పోయిన సారీ వేస్తే బాగా లాస్ వోచ్చింది మాకు పోయిన సారీ రెండు ఎకరాలు ఏసినాము
హ్
అసలు ఘోరమైన లాస్ వోచ్చింది. అసలు పెట్టుబడే మిగల్లే మాకు
తోట ఏసినా గానీ తోటలు బాలేవు రేటెక్కువ ఉంది
అవును అందుకని ఈసారి మేం ఏయలే ఇగ తోట తోట వేయాకుంటే ఫస్ట్ పేసళ్ళు ఏసినాము
హు
తర్వాత ఇప్పుడు మొ
ఎన్న అయినాయి ఆక్క పెద్ద హలో
పెసళ్ళు సర్సగం బాలనే ఏరారు ఆ బాగానే పెద్ద బత్తాల తోటి నాలుగు బత్తాలు అయినాయి
అమ్ పెట్ పెట్టుబడలంద
ఆ పెట్టుబడి వెళ్ళింది కొంచెం ఎక్కువనే అయినాయంట మళ్ళా ఏరడం కూడా ఎట్లా ఏరిరంటే చెరు సగం పాలు వాళ్ళు ఏరింది సగం మనకు సగం వాళ్ళకి
ట్ అయితే బాగానేయిపోతుంది
ఆ అసలు ఘోరంగా పోయినాయి అయిన కూడ పర్వాలేదు మనకు మంచిగనే అయినాయ్ అనుకున్నా ఇక
పూలు కోస్తే పూలు కోస్తే ఏం కాదు
స్కూల్లోకి రారంట వాళ్ళకి ఎవరైనా ఇట్లా కోస్తరంట అట్నే వచ్చిర్రు ఆ అట్లయినా కూడా కొంచెం పెట్టుబడికి ఇబ్బంది కాలేదు మంచిగ తోటారి గదా మంచి సి బలంగ మంచిగా వచ్చింది
అవును ప్పేసర్లు మంచిగనే వస్తాయ్
మంచిగ వచ్చినయిరా మళ్ళ తోట అడుగు మనం తోట మందులు కొట్టి కొట్టి ఉంటాం కదా మంచిగా వచ్చినయ్ హ్మ్
అలా సంవత్సరం సంవత్సరం పంట మారవాలే
అంతే ఈసారి మార్చ్లనే తోటలిగా మేము పెసర్లు అయిపోయిన తర్వాత మొక్కజొన్న ఎషినం
ఎందుకంటే మారుతాంటేనే మంచిగా పండుతది పంట ఊకె తోటే ఏ పండదు తోట మేమే మార్చినం ఈ సారి
మార్చినంక కూడా తోట బాలే
బాలే
అంటే తోట అడిగేసిరా పత్తి అడిగేసిరా
లేదు అది పొలం అడిగిరే పోయిన సారీ ఎయలేదు ఈసారి ఏసినం పొలం
అట్ల ఏస్తే బాగుంటది అంటరుగా
మొత్తం ఇగ అప్పుడు ఎట్లైనా పక్కన వాళ్ళది పురుగు ఒత్తనే ఉంటది కదా పక్కన పుల మంచిగా ఉంటే మన దగ్గర మంచిగా ఉంటది
అమ్
అది అట్లో ఉంది మాది అట్లేనే ఉంది అ
మాకు ఈసారి ఏం చేసిరంటే అందరూ ఆడ మగ అని చెప్పేసి వేరే చేసిరు మేల్ ఫీమేల్ అని చాలా మంది అవి వేసారు మేము లోకలి సీడ వేసినాము చుట్టూ చీరలు కట్టినాము దాని వరేసి దీనికి వస్తే కాని చీరలు కట్టామంటే చీరలు కట్టినా
మున్సిపాండేశరి చీరల్ గట్టి
దానికి ఉన్న వైరస్ అనేది దీనికి వస్తుందంట
అవును వస్తుందంట
ఆ పొలానికి ఈ పొలానికి మధ్యలో మొత్తం చీరలు కట్టినాం
మా ఇంటి దగ్గర కూడా వాళ్ళు ఇంటి దగ్గర ప్లేస్ చాలా ఉందని పెద్ద ఒల లాంటిది ఉంటంది చూడకు
ఆ ఓకే ఓకే వల్ళ ఇప్పుపు మొక్కజొన్న కట్టిన
అదే ఏం చేసింది పందిర్లాగ చేసారు
హమ్
లోపల మంచి మట్టి దున్ననట్టు చేసి ఆ అమంటారు బీట్రూట్ క్యారెట్ వంకాయలు అన్నీ పెట్టిరు ఇంటికాన్న
అమ్మ బాగుంటాయి అట్లా ఇంకా
ఆ కది రా అక్క బోలాసి
హమ్
వాళ్ళు వేసినా కాళ్ళకి కోతులు ఎందుకు పోతి వాళ్ళ ఇంటికాడున్నా లేకున్నా ఏం కాను
ఇం అయినా ఒకరు ఎప్పటికి ఉంటారు కాచ్చ ఇంటి దగ్గర ఇక
ఇవం గేట్ బేటికి పోతారు అద ఎవరు పోతు ఎవళంద దగి
మంచిగా పండినియ మరి అన్నీ
ఆ ఇప్పుడు యాసం చేసిరు
ఉమ్ సో బీట్రూట్ ఎట్లా ఇస్తారో ఏమో వంకాయ చెట్ల అంటే మన తెలుసు చ్చిన చెట్లు గానీ బీట్రూట్ అని క్యారెట్ ఎట్లుంటాయి అవి
ఆ ఏకంటే వాళ్ళ అబ్బాయి ఫోన్ లో స్టడీ చేసి వానకి ఎక్స్పీరియన్స్ అనమాట ఎక్కువ అగ్రికల్చర్ మీద వ్యవసాయం గురించి బాగా తెలుసుంది
అట్లా తెలిసిన వాళ్ళు చేస్త
మా దగ్గర ఏం కావాలి న్నా ని వాళ్ళని అడుగుతాం అనమాట అంటే పొలంకి ఏ మందులు కొట్టాలి ఏ టైంకి కొట్టాలంటే ఆ అబ్బాయి ఫోన్ లో చూసి చెప్తాడు
అంటే తనకి అగ్రికల్చర్ మీద ఎక్కువ ఉండవచ్చు
ఆ ఆయన స్టడీ చేస్తూ ఉన్నాడు కాని నా అంత నాకలితే ఒక టూ ఇయర్స్ పెద్దగాని మంచిగా అన్ని రీసెర్చ్ చేసాడు అన్నమాట ఏదయ లేదే యుద్దాన్ని
ఇ ఇంట్రెస్ట్ ఉంటది కొంతమందికి వ్యవసా యం మీదా
ఆ చదువుతాండు చదువు, చదువు ఇది ఇదే. వ్యవసాయం, వ్యవసాయం. రొండు మొయింటన్ చెతున్నరు.
తెలుసుకోవాలంటే వాళ్ళు సడన్గా ఏదైనా ఎక్కడికైనా సిటీకైనా లేకపోతే ఏదైనా దాంట్లోకి వెళ్ళన్నా చెక్ చేసి వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు కానీ అదే అమ్మాయిలు పోవాలంటే పోలేరు కదా.
అవును
స్పాట్లో ఏదైనా కావాలి అంటే వాళ్ళు ఏదైనా షాప్ కన్నా వెళ్ళి తెలుసుకోగలుగుతరు మనం వెళ్ళలేం కదా.
ఏదైనా కావాలన్నా కానీ ఎమ్మట్టే బండి వేసుకొని మంచిగా నాలుగైదు ఇంట్లయినా తిరిగి అత్తడు పెద్ద పెద్ద వ్యవసాయదారుల కాడికి పోయిఅయిన కనుక్కొని వస్తడు.
వెళ్ళినా మనం అడుగలేము.
అవును అడిగినా కానీ అది వేస్ట్ యే ఇగా
చెప్పలేరు.
చెప్పరు ఏ ఈమె వచ్చింది గీ అమ్మాయికి ఏముంది చెప్పేది ఏ కానీ చిన్న చూపు చూస్తరు ఇగా
ఉ అదే వాళ్ళకు మనకున్న తేడా ఇగ వాళ్ళు కొంచెం చేసినా ఎక్కువ చేసినట్టుగా కనిపిస్తది. మనం ఎ క్కువ చేసినా తక్కువ చేసినట్టు కనిపిస్తది.
అందుకే ఎవరిని ఇగ మనం ఏం చెప్తే ఇంత జనరేషన్ మారిన గాని మనుషులు మాత్రం మారట్లేదు.
అవును అంతే ఎందుకు మన ఇంట్లో మన పేరెంట్స్ని ఇది ఎట్లా చేసినవు నాన్న అది ఎట్లా చేసినవు నాన్న అంటే నీకెందుకు రా నీకు చేతనయింది చేయరాదు రా అంటరు.
అంతే చదువుకున్నాగాని చదిపిత్తారు అసలు ఎందు చదిపిత్తారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్ప లంటే డైరెక్ట్ పెళ్లి చేయాలనుకున్నోళ్ళు చదువుపియద్దు బాసన్లు ఎట్లతోమాలి, ఇల్లుఎట్ల ఉడవాలో గా పనులు నేర్పిత్తే చాలు. అవి నేర్పించి సంతకం పె ఏమంటరు పేరు ఎట్లా రాయలో చెప్తే చాలు.
స్కూల్, కాలేజ్కి వెళ్తే మనకు జర నాలెడ్జ్ వస్తదిని మనం వెళ్ళడమే.
హ్ అంత కష్టపడి చదివి అన్ని సర్టిఫికెట్లు కష్టపడి తెచ్చుకుంటే తీర జాబ్కు పోతామంటే అంత దూరం మేము పంపము అమ్మాయిని ఎట్లా పంపిస్తారని ఇంటి పక్కనోళ్ళు అంటరు, అదే పాలో అయి పంపం అంటరు.
నాకు అదే పొజిషన్ ఫస్ట్ నాకు ఎట్ల అంటే టెన్త్ ఇంత వరకు బాచదువుకున్నాను. ఇగ టెన్త్ కొతి వరకు మాకు ఎంసిస్తుండే తర్వాత పాలిటెక్నిక్ లో కూడా ఎంన్స్తు ంది నాకు ఏ బిసి మూడు సర్టిఫికెట్లు వచ్చినాయి సర్టిఫికేట్స్ తోటి వ జాబిస్తార అంట మా నాన్న నువ్్వే కానిస్టేబుల్ స్తావా ఇచ్చేస్త రాజస్థాన్ బాధేలే
ఇంట్లో ఆ ఇ ఏ
ఆ అ ఇప్పుడు ఎండకు అంన కుంట ఇ అే ఇప్పు బాధపడయో అప్పుడు జేన్ ఏ అతేవ అని ఇడు అ కుడార్
అందా అదే అనుకుంటారు అయిపోయినాకని అనుకుంటారు ఏదేనా
అంతే ముందు ఆలోచించారు
ఆ రచించాల
అలానే ఇప్పుడు ఏం లేదు పిల్లలను చదివిపించడమే తన మనసులో ఏదు ఉంటే అది చేసిన తర్వాతనే మ్యారేజ్
అదే కరెక్ట్ మరి
నాకు ఇద్దరు ఆడపిల్లలే నేను అదే పని చేద్దామని ఫిక్స్ అయిపోయిను ఇక
అంతే అడి నువ్వు అంత చదువుకునిలావు మళ్ళీ వ్యవసాయం వ్యవసాయం తప్పు కాద అనట్లేదు కానీ మనకు వచ్చు కదా జాబ్ చేయడం వచ్చు అలా చేసుకొని మెయింటైన్ చేయొచ్చు అనుకుంటే చేయద్ చేయనిస్తే బాగుంటది కదా
కానీ చేయనీయాల ఇప్పుడు మనం అంత చదువుకున్నాం కదా ఏదన్నా పోయి వర్క్ చేస్తామంటే అమ్మును వాటి వర్క్కి ఎప్పుడు పోత పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటూ వ్యవసాయం ఎప్పుడు చేస్తామ అంటారు
మనం చేస్తాం అనే టాలెంట్ మన దగ్గర ఉన్నాగాని వాళ్ళు చేయనియరు ఒ అడుగు వద్దామంటే రెండు అడుగులు వెనకకు గుంజుతున్నారు
ఇంకా నీవు మ్యారేజ్ కాలే కాబట్టి ఇప్పుడు నువ్వు చేయ్యొచ్చు
సేమ్ ఏమి చేయొచ్చ అక్క పంపారు ఇంట్లో
ఇక్కడనో పేరెంట్స్ పంపరు అక్కడనో హస్బెండ్ పంపరు
ఏముంది ఏమమంటాడు పోతాంటే ఎందుకు అవసరం ఆ ఎప్పుడూ ఇప్పున్న నువ్వు జాబ్ చేయాల మాకు చేయ అన్నావా అంటారు
అ
ఉండఏ అంటారు తర్వాత ఇచ్చిన తర్వాత బాధపడతారు
అంతే అందరు పేరెంట్స్ అలానే ఉన్నారు ఒరు ఇద్దరు అని కాదు ఆడపిల్లలు ఒక పేరెంట్స్ మొత్తం అలానే ఉన్నారు
నేను పోయి వన్ మంత్న్ వన్ మంత్ లా పోయినా చేయడానికి ఆ ఫీవర్ వచ్చిందిే ఇక్కడికి వచ్చే ఏం మళలా పంపలేదు నానకు నీవ్వలనే ఫలివర్ వచ్చింది నువ్వుంచి చెట్లున్నావవు ఏం కదువు అని రంది పెట్టుకున్నాడు అని అన్నారు కదమ్మరిగా రెపెళ్లు అయితే చంటాంటే అ అప్పుడు విషయం అప్పుడు ఇప్పుడుయితే ఏముదు
న ఇంటి దగ్గరే ఉంటునవ మరి
ఆ ఇంటి దగ్గర అండి కనీసం గవర్నమెంట్ వాటికన్నా ఏవనా పడతే అప్లై చేయడము చదువుకోవడం ఏం చేస్తాం మరి ఇయర్ మ్యారేజ్ చేస్తారట
ఆ మ్యారేజ్ ఏముంది ఇంకే ఏదో ఒకటి జాబ్ రావాలి అదే కదా
నాకైతే కొంచెం కాన్ఫిడెంట్ ఉంద అనమాట నేను జాబ్ చేయ్యగలుగు దా కాట్ం నాకు ఆల్రెడీ ఒక వన్ మంత్ చేసిచ్చినాయి కాబట్టి
రో కాబట్టి కొంచెం మ్యారేజ్ అయినాంకనైన్నా, రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారా అన్న అర్థంతో ఏమ
ఎందుక అంటే రేపు వాడు ఎట్లాంటి వాడైనా గానీ, ఇప్పుడు వచ్చినో ఎలాంటి వొడైనా రేప్ ఒ ఇట్లా తిట్టిన చేసినా మన కాల మీద మనం నిలవడేటట్టు ఉండాలి కదా అక్క
అదే అని కొంచెం మనం ని ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పుకోవాలి ఇట్లా నేను వర్క్ చేసినా వర్క్ చేయగలుగుతా మ్యారేజ్ అయినంక పంపిస్తే మన లైఫ్ బాగుంటుందని మనం ముందే కొంచెం వాళ్ళ చెప్పుకుంటూ రావాలి
ఆ సరే అక్క మరి
టైం ఏంది నువ్ కర్ చేయకు కూడా నువ్వు కట్ చే అే నాకు గ్రేడింగ్ రావట్లేదు నేనే కట్ చేస్తా అ